హలో
ఆ వినబడు
హాయ్ అండి ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నాను ఎలా ఉన్నావు ఆ అవునవును
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా ఆ ఓకే అండి ఓకే
ఇ ఫోన్లు ఏంటో సరిగా పంచేయ్యాట్లేదో ఆ తుంకేం ప్రాబ్లేమొ అర్ధంగాట్లే అసలు
ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం కావచ్చండి
ఎ ఆ అయినా సరే అదే చాలా రోరయింది సిగ్నల్ మొన్న కూడా ఫోన్ చేసాను తగలేదు మీకు ఇంకోసారి ఫోన్ చే జేస్తే ఏమో ఎంగేజ్ వచ్చింది మీ ఫోను బయటికి వెళ్ళారా
కొన్ని సిగ్నల్ ప్రాబ్లం ఉంటది
అవునా అదే
ఇది
ఉమ్
ఆ అందుకే కాల్ చే సాండి నేను
స్తున్నాము
మేము మిల్క్ బిజినెస్ పెట్టామండి మిల్క్ బిజినెస్ బెట్ టాము అంటే మనకి ఎలాగో వ్యవస్ పేమ్ ఉంది కదా అవునండి వ్యవసాయం ఉంది కదా దా ఆవుల్ని గేదెని కూడా మనం పెంచుతున్నాము ఇంకా మన దగ్గర పాలు ఇప్పుడు పాల్ కూడా డైలీ ఇప్పుడు పా ఇప్పుడు పాల కేేంద్రాన్ని కూడా పోస్తాం పాలు పాలకేంద్రాంగా పోస్తాము
ఎన్ని గేదెలు ఎన్ని అవుల్
అంటే చాలా ఉన్నాయండి ఇ పన్నీర్ కూడా ఉంటది మా దగ్గర పన్నీర్ ఉంటాయి నెయ్యి ఉంటా
అన్నీ ఆలోచినయ అంటే అన్నీ
అంటే ఇప్పుడు పాలు డైలీ తీస్ అవునండి అవును ఇప్పుడు పాలు తాగడం వల్ల డైలీ హెల్తీ కదా మనకి
ఓ చాలా అది అ అన్ని లీర్ పాలు ఎలా వస్తున్నాయి మీకు అని అవునా ఇది చాలా పెద్ద పాడే ఉన్నట్టుంది మీకు
అవునవునండి ఇప్పుడు పన్నీర్ కూడా మేము ఆర్డర్స్ ద్వారా ఆర్డర్స్ ద్వారా ఇస్తాం పన్నీరు ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా పన్నీర్ కావాలంటే పన్నీర్ ఇస్తాము. స్వీట్ షాపులో కూడ నెయ్యి ఉంటది కదా నెయ్యి కావలసివస్తది కదా వాళ్లకి స్వీట్ లేనిదే ఏం నెయ్యి ఎక్కువ అంటే స్వీట్లు నెయ్యి లేకుండా చేయలేం కదండి టేస్ట్ బాగుండదు కదా అందుకే నేయ్యి కూడా బేకరీస్కి కూడా ఇస్త ఇస్తామండి మేము అంటే స్వీట్స్ నెయ్యితో చేస్తే బ బా అవునండి డైలీ డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా నెయ్యి ఒక స్పూన్ తింటే చాలా హెల్దీ మనకి పిల్లలు కూడా అండి డైలీ అండి మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్ డిస్టబెన్స్ వస్తు
అదే చెప్ప కదా అవును అదే చెప్ప చెప్పాను కదా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అని అయినా సరే నాకు అర్థమ అవుతుందిలే మీ మాట్లాడు ఏయింది నేను అర్థం ఇ కూడా కూడా ఆరోగ్య
ఆహ సరే సరే ఓకే అండి
ఇంక అం ఏదో ఒకటి మనము డిస్కస్ చేస్ అది చెప్పండి
ఇప్పుడు మనం డైలీ మిల్క్ తీసుకోవడం కూడా చాలా హెల్త్ కి మంచిది కదండి ఆ మా దగ్గర ఆన్లైన్ సర్వీస్ ఉంది ఆఫ్లైన్ సర్వీస్ ఉందండి మాకు డై ఇంటికి వచ్చి తీసుకుంటారు పాలు డైట్ వచ్చి తీసుకుంట నేను ఫంక్షన్స్ లో కూడా ఆర్డర్లు కూడా ఇస్త ఇస్తామండి
అవును కొంచెం అదే రేట్ చూసుకుని చెప్పండి అంతే అంతే అండి అదే చెప్తున్నాను మీరు కొంచెం కొంచెం స్వీట్స్ గురించి చెప్పండి చెప్ చెప్పి ఆపండి తర్వాత నేను అది మెయిన్ అర్థం కాదు అపోయినా ఆ సీట్స్ గురించీ
సరే అండి సరే అదే అండి ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా అందరు నాన్ వెజ్లు తినట్లేరు కదా కొంతమంది ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా పన్నీర్ కూడా పెడుతున్నారు కదా మేము పన్నీర్ కూడా పెడుతున్నాం అని చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బేకరీలో ప్రతి స్వీట్స్ లలో మనకి నెయ్యి కావాలి కదా ఇప్పుడు గులాబ్జాములు అయినా రవ్వ లడ్డూలు అయినా సున్నుండలైన ప్రతిదానికి నెయ్యి కంపల్సరీ కావాలి కదండి అట్లా మన దగ్గర వచ్చి బ్యాకరీ లో వాళ్ళ కూడా వచ్చి నేయ్యి తీసుకెళ్తాఉం ఉంటారు
మ్... బాగుంది అయితే బిజినెస్ బాగా రన్ అవుతుంది అన్నమాట మీకు
అవునండి అవును ఇప్పుడు మీకు ఫంక్షన్ అని విన్నాను మీరేమైనా ఆర్డర్ ఇస్తారేమోని కాల్ చేషిన నా మనోళ్లె కదా కొంచం చూసే తీసుకుందాం రేట్ గూడా
మ్
రేట్ కూడా కొంచెం చూసే తీసుకుందాం మనోళ్ళు గదా కొ ఆ చెప్పండి కొంచెం రేటు కూడా చూసే తీసుకుందాం మన దగ్గర తీసుకోండి
అదే
వర్కర్స్ పెట్టామండి వర్కర్స్ పెట్టడం అవునా పా ర్కర్స్ కూడా పెట్టామండి మాది ట్వంటీ ఫోర్ బై సెవెన్ షాపు ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటది అన్నమాట
ఆన్లైన్ గూడా ఉందండి
ఇప్పుడు కొంతమ ఆ ఉందండి ఉంది ఆ చెప్పడండి చెప్పండి ఇప్పుడు మనకి ఆ సరే అండి సరే ఓకే
బ్రేస్లెట్స్ ఒకసారి ఫార్వర్డ్ చేసాను వాళ్ళకి కావాల్సిన వాళ్ళుఆర్
ఆ సరే అండి
అవుతుది కదా
సరే సరే అండి ఓకే మన దగ్గర మిల్క్ పౌడర్లు కూడా ఉంటాయండి రెండూ ఉంటాయండి ఆవు పాలు ఉంటాయి గేదె పాలు ఉంటాయి
రెండు నెయ్యిలు కూడా ఉంటాయి అయితే
ఆ రెండు నెయ్యిలు కూడా సపరేట్ గా ఉంటాయండి దట్టు మన నెయ్యి కూడా స్మెల్ మంచిగా వస్తుంది డాల్డా మిక్స్ చేయమ అనమాట నెయ్యి లో ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం
ఓహో నెయ్యిలో డాల్డా కూడా మిక్స్ చేస్తున్నార బయెటా
ఆ బయట మిక్స్ చేస్తున్నారు కదండి అట్ల మనం మిక్స్ చేయ్యం ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం అందులో పూస పూస ఉంటది మా నెయ్యి ప్యూరిటీ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు కొద్ది రోజులకి ఖరాబ్ కావడం అట్లా అవుతుంది కదండి అట్ట కాకుండ మా ప్యాకింగ్ కూడా బాగుంటంది ఆన్లైన్ లో ప్యాకింగ్ కింగ్ కూడా బాగుంటదనమాట అంటే ఏమి లీక్ కాకుండా మంచి చ్చింది జాగ్రత్తగ త్రీ స్టెప్స్ లాగా ప్యాక్ చేస్తామండి ఇప్పుడు చాలా ఫేస్ క్రీమ్లలో కూడ కా ఇప్పుడు గేమ్ చరైజర్ విన్నారండి డిమాయి్చ్రైజర్
లే లేయిస్టర్ డియాయ స్చరైసర్ గి ఘీ కాఫీ కాఫీలో కూడా ఘీ వేసుకుంటున్నారు
హవు అవునవునండి ఇప్పుడు పాలల్లో కాఫీలో షుగర్ పోయింది ఇప్పుడు అంతా నెయ్యితో వచ్చింది ఇప్పుడు బిర్యానీలల్లో కూడా వాళ్ళది ఇంట్లో బిర్యానీస్ చేసుకుంటాం కదా బులా మో చేస్ కుంటాం కదా అందులో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాల బాగుంటది కదండి
ఉమ్ చాల బాగుంటది అయినా పిల్లలు కూడ పెట్టుకుంటే చాలా బలం కూడా అది
అవునండి స్మెల్ కూడ మంచి ఉంటంది డాల్డాగ బదులు మనం నెయ్యి తోటి చేస్తే ఇప్పుడు మన ఇంట్లో సేమియా చేసినా కూడా సేమియా చేసినప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ సేమియా అన్నిీ కూడా కొంచెం ఘీ లో రోస్ట్ చేస్తే బాగుంటుంది స్మెల్ కూడ టేస్ట్ కూడా బాగుంటది
అదేమన్నా మన పండక్కా ఉంది కదా పండక్కి అందరూ పెట్టారు అది అందరూ అదే దాన్ని ఏదో అన్నారుారబ్ మొన్న జరిగిన పండగే
మొన్న ఉగాది కూడ భక్ష్యాల్ చేసామండి మోన్న ఉగాది జరిగింది కదా ఆ రోజు కూడా భక్ష్యాల్ చేసాము భక్ష్యాలు చేసాము ఇప్పుడు ఆ నేయ్యిసి చేసానండి
సేలె ఎమ్ అని
అవుతున్నాయ్ అండి ఆ అవుతున్నాయ్ అండి ఇప్పుడు మనం ఆడర్స్ బ ఆర్డర్స్ మీద చేస్తాం అనమాట ఆర్డర్స్ మీద అన్నట్టుగా చేస్తాం మనకి ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ క్వాంటిటీ ఇస్తే దాంట్లో కొంచ స్ ఫోన్ కూడ ఇస్తున్నాం మనం
ఒకే షాప్కి వస్తే చూస్తా
అవునండి ఒకసార్ వచ్చి మీరు విజిట్ అవ్వండి ఇప్పుడు మనం మన పారల్లో పైన ఇప్పుడు పెరుగురు పెరుగు కూడా ఈ సమ్మర్ లో తీసుకుంటే చాలా మంచిదండి బాడీ కూడా హీట్ చేయకుండా ఉంటది మధ్య బట్టన్ మిల్క్ తీసుకు ఇప్పుడు చాలా మంచిది ఈ సమ్మర్ లో ఇప్పుడు పెరుగు కూడా పెరుగులో ఆ ఉందండి మస్ మసాలా బటర్ మిల్క్ కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు మన ఈ హోమ్ లో కూడా ఇంట్లో కూడా మనం చేసుకుంటే చాలా మంచిదిండి డైలీ బటర్ మిల్క్ తీసుకుంటే మంచిది సమ్మర్ కదా ఇప్పుడు బాడీ డిహైడెడ్గా కా కాకుండా మంచిగా ఉంటది అనమాట
రేపు నాకు సెలవే షాపు ఓపె ఉంటది కదా రేపు షాప్కి ఏం సెలవలేదు కదా
ఆ ఉంటదండి ఆ లీవ్ ఉండదండి సండే కూడా ఉంటది మన షాప్ ఇప్పుడు వర్కర్స్ ని పెట్టి చేయిస్తున్నా అనమాట కాబట్టి ఎప్పుడు ఉం
తెతది అప్పుడు రే ఎలా పడుతున్నాయి అదంతా తీస్తే ఒక ఆ
మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు కుంటదండి మార్నింగ్ నైట్ నైన్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ నైన్ వరకు ఉంటది షాపు మీరు ఎప్పుడైనా రావచ్చు. సండేస్ కూడా ఉంటందండి మది షాప్
సరేం ఎలా రికమెండ్ చేస్తాను ఎలాయినా రేపు సెలవే నేను వస్తాను రేపు
ఆ రండండి రండండి మన రిలేటివ్స్ లో కూడా ఆ రిలేటివ్స్ వాళ్ళు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఆర్డర్స్ లో ఇచ్చేద్దాం మనం
సనే ఉంటాను
ఆ సరే ఓకే అండి బాయ్ అండి